ఇహి అగ్ బన్
అలో
హలో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి
ఎలా ఉన్నారు మనాకు ఈ రోజు వెదర్ ఎలా ఉన్నది మేడమ్ ఆ వెదర్ చనా బాగున్నదా
అవునండి
అయితే వర్షాలు పడే సూచన ఉన్నద అంటున్నారా మేడమ్
ఇక సమ్మర్ హాట్ హాట్గా ఉంది మళ్ళీ గాలి దుబారం వస్తుంది వర్షం వ ఛాన్సు కూడా ఉన్నాయండి
అవునా మేడం మీరు
అనాడిబుల్
అంటే వాతావరణ సూచార వారు మీకేమన్నా అంటే ఇట్లా న్యూస్ లో సంథింగ్ పేపర్ లో ఇంటిమేషన్ ఇస్తారు కదా మేడం అంటే ఈ టైం వరకు రే రే నీ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నా అలా మీరేమన్నా మీ మండలంలో మీ ప్రాంతంలో ఎప్పటి వరకు ఉన్నది మేడమ్ ఛాన్స్
మేబి ఆ మేబి టూ డేస్ లో అలా చెప్తున్నారు పడే ఛాన్సెస్ ఉన్నాయి అదది అంత న్యూస్ అంత చూడలేదండి ఇక మార్నింగ్ వచ్చేస్తాం కదా మేము ఆ జెస్ట్ ఎవరన్నా చెప్తే వినడమే ఇంకా చూడడం టీవీ చూడడం వీల అవ్వదండి పేపర్ కూడా చదవడానికి వీల అవతుదు స్కూల్ స్కూల్ బుక్స్ స్కూల్ స్కూల్ టీచర్స్ గవే అవుతుంది మొత్తం ఇక్కడ న్యూస్ తెలుసుకుంటేనే తెలుస్తుందండి ఇంకా మొబైల్ లో వస్తుంది కదా మొబైల్లో చూసేసుకుంట అంటే ఎంత ఉంది అది అద సరే కదా ఆ
మీకు మీ ఇప్పుడు మీరు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో అక్కడ వర్షం వస్తే మరీ ఇబ్బంది ఉంటంది ఉంటద మేడం అంటే డ్రైనేజ్ సమస్య కాని లేదంటే మనం నీటిగా నీరు వాగడము లేకపోతే లే మునుగడము అటువంటివి ఏమన్నా ఉన్నాయా మేడం మీ సైడ్ మీ ప్రాంతంలో
ఆ లేవండి మాస్క మైదర ఇద ఎలా బాగానే ఉంటది మత్తము మాకు ఇక్కడ ఏమంటారు కొండలు ఉన్నాయి కొంచెం కొండలు పర్యావరణం అనేది బాగుంది వర్షం వస్తే యేం ప్రాబ్లం అవ్వదు నీటి నీరు అనేది ట్రైనింగ్ అనేదే ఏవద్దు ఓకే బానే ఉంటది ఏమి ఇబ్బంది అవదు మంచి రోడ్స్ ఉన్నాయి ఓకే ఏం ఆవదు ఇంకా చెట్ల అనేవి కొంచెం అటు కొండలు అటు సైడు ఉన్నాయి కాబట్టి కొంచెం భయం అవుతుంది అంతే కొంచెం ఎక్కువ మెరిసినట్టు అవుతు ఎక్కడ అది పిడుగు పడుతుంది ఏమంట భయం అవుతుంది అంతే
కానీ కానీ అలా ఉండడం వల్ల ఏంటిదంటే ప్రకృతి మంచిగా ఉంటది మేడం ఎందుకు ఎందుకంటే గాడుపు అనేది గడుపు అనేది మ మంచి ఉంటుంది అంటే చల్లది వాతావరణం అనేది ఉంటది మేడమ్
ఆ చల్లగానే ఉంటది గ్లాసు మాకి గాలి బాగా వస్తే చెట్లు కూడా ఉన్నాయి కదా ఆ బాగుంటదండి
ఇప్పుడు కొన్ని ప్రాంతాలల్లో చూడండి మేడం ఎరుకెరుకు ఇల్లులు దాంట్లో మనకు చె ఉండడమే అద అవుతున్నది ఇంకా చానా వరకు చెట్లీ పొడి మధ్య లేవుగా మేడం చె
లేవు ఉచుతలేరండి చాలా మంది బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు ఇక పెద్ద పెద్ద చెట్లు అనేవి తీసేస్త స్మాల్ స్మాల్ గా ట్రీస్ పెట్టుకుంటున్నారు వాట్లల్లో వాట్లల్లో డెకరేషన్ చేసుకుంటున్నారు గాని
ఉడుహ్
ఉహ్ పెద్ద చెట్లనేవయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా తక్
కడే దాన్ ఇప్పని గూడా మన దాంతో గాడు పనేది రాదు కడ మేడం. అంత చెట్టు ఉంటే అంత ఎక్కువ గాడి పన్ వస్తాద్ పచ్చి చూడండి మేడం. ఇప్పుడు వేప చెట్లు అనేయి చానా ఎత్తులో ఒక టైం లో ఉంటుడే ఇప్పుడు వేప చెట్లు ఉంటున్నాయా మేడం ఇప్పుడు ఎక్కడన్నా.
అస్సలు కనిపించట్లేదుని రేరుగా అస్సలు. ఆ చెట్లుంటే ఎంత బావుంటదన్. అంటే ఇగా చల్ల కూలు వసది మళ్ళీ దాని మన తాతమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ మంచం వేసుకొని పడుకునే వాళ్ళు మంచిగా అనిపించేది విలేజ్ ఇట్లా బావుటదండి ఇక్కడ సిటీస్ లో ఏమి ఉండవు ఇగా.
అదే చూడండి మేడం ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఎలా ఉంటుండే అంటే మా అంటే పల్లెటూర్లలో మా మా ఊరి ఇగా అటు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇంటిదంటే సే సిటీ లోల్లో ఇంట్లో ఇంట్లో పండకపో మేడం. ఏంటిదంటే చెట్ల కింద చెట్ల కింన్ త మంచిగా మంచాల ఏసుకొని ఆ ముచ్చట్లు వెట్టుకుంటా మస్
చాలా మందిగా మొత్తం మనం నైబస్ అందరు పడుకునే వాళ్ళ అన్నట్టు
ఆడుకుండేవారు ఇండ్లలో ఇళ్లలో ఇళ్లలో ఎవరు ఉండకపో ఇంకొకటి అప్పుడు ఒకవేళ ఉంటే గనక వాళ్ళు ఏం జేసుంటే డావాల పైన పోయి గూడా పండుకుంటూ
పడుకొని అవును అవునండి. మంచి చల్లగాలొచ్చేది ఇగా
చల్ల గాలి పసుండో ఇప్పుడూ అది లేనే లేదు మేడం మొంత్
అది లేదు మల్యాద్ దాన్ని అందరు కులరిసి వేసుకోవడం వల్ల బా అంటే మాడి మేబీ స్టెమినా ఉండట్లేదు ఊరికి వాళ్ళలకు చెండలు రావడం కింద పడుకోడం. డోబిపి అవ్వడం. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ జేసున్నారండి ఇప్పుడు
ఎయచ్ చేసున్నావ్ ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు ఒకప్పుడు మనకు కరెంట్ ఉంటే మనము కరెంటు పోయినా గూడా అంటే ఒకవ్ ఉపాద్ ఒకటా ఒక పీరియడ్ లో ఎట్లున్నా మేడం అంటే ఒకర్ పొద్దుగాల పోతే సాయంత్రం అతుండే కరెంట్.
అవునండి
అప్పుడు అప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళము ఇప్పుడు సర్వైవ్ కాలేకపోతున్న ఇప్పుడు
కాలేకపోతున్నాము అంటే అప్పుడు మంచి అనిపించేది అంటే మనం అందరం పిల్లలను బయటిక్ కెళ్ళి మంచిగా ఆడుకునే వాళ్ళం ఆ కరెంట్ బోయినా బా మార్కెట్ లో పడుకునే సేవాళ్లు బావుండేది. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న చిన్న పిల్లలకి కూలర్ ఏసి అలాంటి అలవాటు ఏసున్నారు. బయటికి ఏళ్ళకుండా మొబైల్ అలవాటు ఏసున్నారు వాళ్ళకి ఏం దేల్స్ తాదండే ఎన్
బో బోబైల్ వచ్చినా మోబైల్ అచ్చినా. సా అంటే సమయం నుంచ్ ఏళ్ళి. పిల్లగాలే నాలెడ్జ్ గెయిన్ అయింది కానీ ఏంటంటే అ అవుట్డోర్ది స్ట్రెంత్ అనేద్ పోయింది మేడం. అంటే ఓన్ ఇండోర్ మైండ్ పెరిగింది అంటే సెల్ అనేది మైండ్ పెరిగిందింట బాగ న ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు కొందరు ఇంట్లో ఉన్న వాళ్ళకు అంటే ఏంటిదంటే కాల్ చేయడం అనేది రాదు అంటే కొందరికి అదే ఇప్పుడు పిల్లలలకు ఇచ్చి నెంబర్ కొట్టి కాల్ చేయమంటే వాళ్ళు చేస్తున్నారు లాక్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు ఇంకొకటి ఇం ఇంకొకటి యూట్యూబ్ వీడియోలు వాళ్ళకి ఇప్పుడేమన్నా వారికి ఏమన్నా కలహ కావాలి అంటే సంథింగ్ ఏమన్నా శారీస్ గానీ ఏమన్నా గానీ కావాలంటే ఇప్పుడు వాళ్ళకు తెలవాది కానీ పిల పిల్లలు ఏ చేస్తున్నారంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, మైక్ పెడుతున్నారు
అన్నీ అదే అండ్ ఇప్పుడు మొబైల్ తోని యూజ్ కూడా ఉంది మళ్ళీ చెడిపోవడం కూడ
చెడిపోని అయితే వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళలకు మైండ్ అనేది పెరుగుతున్నది కానీ ఏంటిదంటే అవుట్ డోర్ ది ఏదైతే అవగాహన ఉంటదో అది
పోతుంది అంతే ఇంకా ప్రతిదీ ఏదంటే యూట్యూబ్ ఉందిగా చూసుకుందాం ఆన్ కదా ఈవెన్ క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి మన డౌట్ వచ్చినా కానివ్వండి ది ప్రతిది టీచర్ తోనే ఏంది అనుకునే మనం మొబైల్లో చూసుకొని నేర్చుకోన గలుగుతాం కదా అన్నాట్టు ఈ అని బ అవగాహన వస్తుంది కాకపోతే మళ్ళీ మనం ఇట్లా ప్రే స్ట్రేట్ గా మన ఫార్వర్డ్ టీచర్స్ తో మాట్లాడడం అలాంటి చేస్తేనే బాగా బయటకి వెళ్ళి మనం ఎ మనం మాట్లాడగల్గుతాం జాబ్ పర్పస్ గా ఇప్పుడు ఇంట్లో మొబైల్స్ కి అలవాటు అయినవాళ్ళు కొంచెం బైట క వెళ్ళి మాట్లాడాలని కొంచమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఉమ్ అలా
ఎండిటంటే టే మేడం మొబైల్ ని అంటే మొబైల్ ఉంటె కానీ ఏంటిదంటే అప్పుడు బేసిక్ మొబైల్స్ ఉంటే అంటే ఏంటిదంటే ఓన్లీ బేసిక్ మొబైల్స్ ఉండేయి ఏంటిదంటే కాల్స్ చేయడము కాల్స్ మాట్లాడడము అప్పుడు అది ఉంటుండే ఒక ఒక పిరియాడిక్ టైమ్ లో ఎలా ఉండే మేడం అంటే ఆ కొన్ని కంపెనీ వారు ఏమి ఇచ్చారంటే నైట్ పన్నెండు గంటల నుంచి ఎల్లి ఉదయం ఆరు గంటల వరకు ఫ్రీ అంటే మీరు మాట్లాడితే ఫ్రీ
మరి ఆ అదే అన్లిమిటెడ్టండే ఉండే టెన్ రూ పీస్ ఆ
టెన్ రూపీస్ క ఆ ఐడి యా ఇట్లా సంథింగ్ ఉంటాయి కదా మేడమ్ అదేంటిదంటే టెన్ రూ టెన్ రూపీస్ ది వోచర్ కార్డ్ వస్తుండే టెన్ రూపీస్ వోచర్ కార్డ్ చేసుకుంటే సవెన్ రూపీస్ దానిలో మేయిన్ బ్యాలన్స్ వస్తు తుండే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మనకు ఏంటదంటే మీరు అంటే డైలార్ చానా కాస్ట్ అది అందుకని ఏం చేస్త్ న్నే నైట్లా ఏం మాటలున్నా మాట్లాడుకుంటారు కదా అని నైట్ ట్వెల్వ్ టు సిక్స్ ఆ అంటే దానికి ఎక్స్ట్రా ప్యాక్ వేరే ఉండే అది
ఉండేది అన్నట్టు లేకపోతే లిమిట్ కాల్స్ ఏ చేసేవాళ్ళు పెట్టేసేవాళ్ళు ఓ అమ్మా డబ్బులు వన్ రూపి కట్ అయితది వన్ మినిట్ కి అనేసి ఎంతో కొంత మాట్లాడి పెట్టేస్తారు అదే బెటర్ ఉండే ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినాయి కదా ఇక మస్తు మాట్లాడుకోవడం మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఇగ
మే మేడం మే మేడం మేడం మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతున్నారు మేడం
అదే అదే అన్లిమిటెడ్ అయిపోయింది కద పిల్
ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరితే చెడు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెం అనేది జరుగుతున్నది
అది కరెక్టే అండి మొబైల్స్ వల్ల జరుగుతుంది అది
ఇప్పుడు పిల్ల ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ కూడ చూడండి మేడం ఫస్ట్ ఎట్లుంటాయ్ ఫస్ట్ వాళ్ళు అంటే ఏంటిదంటే మాట్లా మాట ఇయ్యకపో ఇప్పుడు ఏంటిదంటే ఆ మొబైల్ అంటే మొబైల్ ఇస్తానే అన్నం తింటున్నారు
అవును లేకపోతే లేదు సైలెన్స్గా కుంటున్నారు లేకపోతే అ చదురు అసలు బయట వెళ్ళడం బయటకి వెళ్ళమంటే మట్టిలో ఆడుకోమంటే వెళ్ళడానికి భయపడు
వాళ్ళ వాళ్ళ వాళ్ళకు నేర్చర్ దొరకదులే ఇప్పుడు
చ్చరే వాళ్ళకి
ఉ నే నేచర్ అనే దొరకదు ఇప్పుడు ఒకప్పుడు మట్టిలో ఆడినా కూడ అది కూడ అది కూ కొన్ని టైమ్ లో అది మంచిదే మేడం ఎందు ఎందుకంటే ఇప్పుడు చూడండి వాళ్ళకు అన్ని అన్ని తెలవాలి కదా మన ఇప్పుడు అచ్చినక మొబైల్ ఉన్నాయి ఓన్లీ ఓన్లీ సింగిల్ ఫింగర్ పనిచేస్తది అంటే ఇప్పుడు స్క్రోల్ డ్రైవర్ చేయడం మనం ఏంటిదంటే బెడ్లో గానీ కింద గానీ పెడుతున్నారు అనేది అప్స్ డౌన్స్ అప్ డౌన్ అప్ డౌన్స్ అంతే అంటే రోజువా మరి అది అనేది అందులో వెళ్తున్నది ఇప్పుడు ఇప్పుడు చాల మటుకు ఎవరు వెళ్తున్నారు మేడం ఫస్ట్ అంటే గ్రౌండ్కు వెళ్తుండే ఉండే పార్క్ వెళ్తుండే ఆడుకుంటుండే ఇప్పుడు మొత్తం లైఫ్ అనేది మొబైల్ లోనే అయిపోయింది ఇప్పుడు
అవునండి
మొబైల్ లోనే అయిపోయింది చాల వరకు ప్లస్ ఉన్నయి కానీ చాలా మట్టుకు అంటే చాలా మటుకు మైనస్ మాత్రమే ఉన్నది మేడం
అవునా అవునండి
ఎప్పుడు ఇప్పుడు అంతేందుకు మేడం ఒక విషయం చెప్తాను మేడం
ఆ చెప్పండి ఆ చెప్పండి ఆ
ఇప్పుడు అంతేంది మేడం ఇప్పుడైన జాబ్ పర్పస్ మనం అప్లై చేయాలంటే ఫస్ట్ అది మీ సేవలో అలాంటివి తిరుగుతుండాయి ఇప్పుడు ఏంటిదంటే ఆ ఇప్పుడు ఇప్పుడు ఎలా జరిగిందంటే ప్రతి ఒక్కరు టెక్ని ప్రతి ఒక్కరు టెకి అయ్యారు అంటే ఏం డౌట్ ఉన్నా కూడ అంటే పోర్టల్కి వెళ్ళడము చెక్ చేసుకో
అవును అట్ల అని చేస్తున్నారు ఇప్పుడు సిగ్నల్స్ రావట్లేదండి
చ
హలో చెప్పండి
ఆ మేడం అంటే సెల్లుతోని ఉపయోగాలు కూడ చాల ఉన్నాయి నష్టాలు కూడా బాగున్నాయని చెప్తున్నాను మేడ
అవునండి
హార్మోనియ ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇచ్చారు మాట్ల చాల ధన్యవాదాలు మేడం
అవునండి మీతోన్ కూడా నేను చాలా తెలుసుకున్నాను ఇట్లా మనం. మాట్లాడుకుంటే మనకి కమ్యూనికేషన్ అనేది జన్ మల జన్ ఏమంత నాలెడ్జ్ అనేది దరుగుకుతుందండి సో థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
చాలు నాలెడ్జ్ పైకి వస్
ఆ థ్యాంక్ యూ అండి బ.